హలో ఆ బాగున్నారండి ఆ
ఏం చేస్తున్నండి
లేదండి ఇప్పుడే పని అవుతుంది
అ అవునా టిఫిన్ చేసినారా అండి
ఇప్పుడే పని అయితుందండి చాలాలైన ఇపిలైతే తన్నా ఆ మీరయినా అండి స్థనాలు
అయిపోయినాయండి
ఆహా ఏం చేస్తారు టిఫిన్
నేను పాస్తా చేసాండి
ఆహా ఎట్ట చేస్తాండి నాలుభై రోజు పాస్ అంటే ఏంది
అవునా అంటే అది నార్మల్గా ఇవి ఉంటాయి కదా డడిమార్ట్ అవి
ఆహా అది మా అట్లా ఉంటంది అంటే అమ్మ
కొని అ నార్మల్ గా నా ఉడకబెట్టుకోవాలన్నమాట
అవునండి ఆహా అంటే ప్యాకెట్లా కులా ట్ట మాస్కా ఫస్
ట్లో ఇట్లోనే దొరుకుతాయి కుల్లా దొరకవు
అందుకే నేను ఎప్పుడు ఇనలే ఇప్పుడు మీరు చెప్పి అదే ఎక్కడంటాయో అని చెప్ చెప్పండి మా అమ్మాయితోటి తెప్పించుకుంటా
ఆ డడిమార్ట్ లో ఉంటాయండి నార్మల్ గా షాపులలో కూడా ఉంటాయి
ఆ
ఆ వాళ్ళే ఇస్తారు పాస్తా ప్యాకెట్ అని కానీ అందులో చాలా చాలా రకాలు ఉంటాయి మరి
ఆహా రకాల రేటు బట్ అ ఉంటాయా
ఆ రేట్ అంటే వేరే వేరే ఒక్కొక్క దానికి ఒక్కర ఒక్కొక్కర రేట్ ఉంటదండి ఆ ఒకటి చిన్నగా ఉంటది ఒటి పెద్దగా ఉంటది
ఉహూ ఉహూ ఉహూ అయిపేనాయి ఇంత అప్ పని మీకు
అయి
ఏం చేస్తుండ్రు నా అంతే
ఏముంది టీవీ చూస్తున్నావు
టీవ్ కాడ కూసుండ్రా అండి
అయిపోయింది అంటే మా ఆయనకి ఎయిట్ కి లంచ్ పెట్టేసి ఇం
ఆహా సీరియేసుండ్రా అండి సినిమా జుస్తున్నారా
నేనా సినిమా చూస్తున్నాండ్
రా ఆహా సీరియల్ లేదు మీకు
నే సీరియల్
మేమా సీరియల్ చూస్ పదింటికి కాంతి ఇప్పుడ్ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడే అన్ని ఇంగా వన్ అలా కాదు అండి వెయ్యి వసంతాలుగానీ
ఆ
ఉ తాటింది అన్ని
అదే సాయంత్రం వచ్చే సీరియల్సు తార మధ్యాహ్నం వచ్చి సీరియల్స్ కూడా చూతరా
స మాటీవీ లో ఒక అన్ని చూసా హు దేవత సీరియలు తుంది నాగదేవత ది ఈటీవీ ఏమిదిన్నరకి వస్తది బాగే ఉంటది కృష్ణుడ్ సీరియలు సో అన్ని చూస్తా
అవు అంటే ఇక సీరియల్ చూస్తారా సినిమాల్
ఇంకా సింహ ఎక్కువ గూడను ఆ హ ఎక్కువ సినిమా జుస్తాం తక్కువ
అవునా
తీరలటంగా ప్రతి రోజు పండుకునే కా టీవీ మోగాలి పని కావాలి బందేసి మీరు జు సాల మీ జుడారా టీవి
టీవీ చూస్తా అంటే టీవీ చూస్తా టీవీ బోర్ కొట్టినప్పుడు ఫోన్
అవునా నాకు ఫోన్ అది అలవాటు చేస్త
లేదా
ఆ ఎప్పుడు బట్ బట్టలషాప్కి ఎప్పుడు వస్తాండి పోదాం ఇబోదామా అండి షాపింగ్
సరే అండి సాయంత్రం వెళ్దాం
ఆ చీరలు తీసుకుందాం అని
అవునా సరే తీసుకుందామండి
ఉ
మీరు చెట్లు ఎక్కువ పెడత అతార అండి పూల మొక్కలు
మంధర చెట్లు గులాబ పూలు కరతంబాలు షుగర్ చెట్టు షుగర్ శివ దిమీయయ ఆకు అదే నలిపి రసం దాగు
అది చెట్టు ఏం చెట్టు పేరు ఏం పేరండి
అలా ఏదో ఒక ఆకు షుగర్ క ఇంకా షుగర్ తగ్గుతుది ఆకు నలుపుకొని అ రాసందత టేనా తోటి త తరు
హ
తగ్ తేడా వస్తుంది
అవును అంటే తాన్ పేరు ఎప్తరా
అది మంద ఏదో అంటే చెట్టు పేరు మా అమ్మాయిని అడిగి చెప్తాండి గది శుగర్ దినకు వేరాదు ఆమె తెచ్చేసింది మా అమ్మాయ ఒకచ్చప్పుడు తెచ్చింది మూడు నాలుగు కరకంరలు అయితే రోజు పూసాయి ఇంకా మేం పెట్టుకుంటా ఉ దేవుళ బేడస అప్పుడప్పుడే అన్నావు కావాలంటే ఇస్తాం ఇంకా బయటికి పోతా అంట ఆంటీ తెంచుకోన అంట తెంపుకోమ్మ అంటాం ఎంకొం పోతారు వాల
మల్లె చెట్లు గులాబీ చెట్లు ఉన్నాయా అండి
మల్ల మల్ల పూలు చెక్కలేదండి కొబ్బరి చెట్టు ఉన్నది అట్టు పంల కాసయండి చిన్న చిన్న పిన్నలు వేస్తున్నాయి ఇప్పుడే
అవునా ఎన్నకాలంగా కదా కొబ్బరికాయలు మంచి
మీకున్నాయా ఆహా అవి కొబ్ మీ ఎ వా నాకుంగ అప్పుల్లా చాలా ఉంటాయిగా తటిపండ్ల చెట్టు ఉన్నదండి పెద్ద చెట్టు
ఓ మీ మీరయితే పండ్లను కూడా పండ్ల చెట్లను కూడా పెంచి తునార్
ఆ మా పైన అన్ని కుల్లాగా ఉంటాయి ఇ అన్ని వస్తాం వక్షించన్నాయి అన్నీ మా మేంగనం వండి అట్ ప్ప దేవుళ్ళకి ఇరుదు మరు వోలకు వస్తం ఒకసారి మూడు దంపుకొని పెట్టుకుంటా బియ్యలు వేస్తే పండుతాయ
ఆ అంటే నార్మల్ గా ఏ బన లేండి అంటంటి కొన్ని కొన్ని చిన్నవి ఉంటాయి కదా అవ్వ
కూర చేస్తారండి అటుపండ్లతో అట్కాయ ఆ
అవి అట్టికాయ కూరెట్లే
అయ్యా ఉడకబట్టి చెన్నప్పప్పు పప్పుస్తామండి చిన్నపప్పేసి కొబ్బరి పొడి వేసి తింటే ఆలుగడ్డ టైప్ లాగా ఉంటది లా అవు కుయ ముక్కలు మజ్జిగలో కొయ్యాలి నల్ల కాదు మజ్జిగ పోసి కొయ్యాలి కోసి ఒక ఉడుకు రానియ్వాలి శనపప్పు నానబెట్టి అలా ఉడికిస్తాం పచ్చికారం అయినా బాగుంటది ఎండక కడే బాగుంటది మీ చేసుకుంటారా అండి అట్కా కూరా
లేదండి న నాగ తెలీదు చేయడం ఎలాగో అందుకే అడుగుతున్నా
అటుకాయ కూర చేస్తా పులుసు చేస్తా చింత పండేేశి పులుసు చేసుకుంటాం అటుకాయ పులుసు బంద అక్కా పుల్సుసు బాగుంటది చపాతి మిరకాయయినా బాగుంటది పూరి మిరకాయనా తినవసంది ఫుట్నాల పోడిపోసా చ అక్కదనా కోసరు
అవునా అంటే నార్మల్ గా ఏమైనా పల్స్ పుట్నాల పొడి పోస్తే మంచి ఉంటుందా
సాంబార్లాగా చేసుకుట్టాం సాంబార్ ఎక్క చేస్తారండి మీరు
మేము సాంబార్ అంటే నార్మల్గా అన్ని కూరగాయలు ఇస్తాము కదండి బెండకాయలు
బెండకాయలు అయ్యసరా అవునా ములక్కయ దోస తా అండి మీకాడ ముల్లకాయలు
అంటే ఇక కొనుక్కోవడమే అండి ఈ
అవునా మాకు దొరకవండి ములక కాయలు నమ అకాడ రా ఇవ్వండి పంపిరాదండి ముల్లకాయ కూరుకు సూపర్ ఉంటాది
మొన్న అవునా మొన్న మార్కెట్కి వెళ్ళినామం అ ముల్కాయలు అడిగితే పావు కేజీ యాభై రూపాయలు అన్నారు
అవునా అండి అతుంటదా కేజీలు లెక్కనా కాయల ఎక్కనా
లేదు కేజీ ఎక్కనే అమ్
మా కాళ్ళ కట్టలు అప్పుడప్ ఇప్పుడు అమ్మేది ఇప్పుడు రావట్లేదు మకాడ కట్టలు రావట్లేదు అప్పుడు వచ్చేది సొరకాయ బీరకాయలు అనేసి ఊరలు సాంబార్ చేసి ఇది ఇప్పుడు చెయ్యట్లేదు టమాటర్
ఆ అంటే మీరే చేస్తారా అ అండి మీ కూతురు గారు కూడా హెల్ప్
ఆ తక్కువ ఇంకా ఇంకా జాబు పోతుంది ఇంకామె పని నేను చెప్పను ఎప్పుడు ఆమెకి ఇష్టం అయితే వస్తంది పోయ కాడికి రాదు
అవునా
ఆమెకు ఎక్కువ రావు వంటలు నేర్చుకుస్త ఇంకా ఆమె హాస్టల్లో పోతుది ఇంకా చదువుకోవటం ఇంకా అది ఆన్లైన్ లో రాసుకుంటది
కాదండి నాకేంటి మరి మీ కూతురు గారు ఓ నాకు చాలా వంటలుొచ్చు నను చాలా హెల్ప్ చేస్తా మా మమ్మీకి మా అమ్మకి
ఇష్టమ అయితే చేసుకుంటది ఇష్టం లేకుంటే రాజు పోయికానికి
అవును
పప్పన్నం చేసినండి మేము
బాగుంటదా అండి మంచిగా ఉండ
ఆ పా పన్నం స పడుంట అది కొత్త బియ్యం వస్తాయి మాకు కంట బయ్యం నాాలబటి కందిపో వేసి అలా అన్నీ చేస్తామండి ఆలుగడ్డ టమాట త నసి పప్ప అనం మధ్యాహ్నంనికి అవుతుది ఉదక అ క్యారెట్ ఇవన్నస్తాం
ఆహా అవును ఆ అందులో కొంచెం పచ్చడి మామిడికాయ ప
ఆ మోడక పచ్చడి బా ఉంటది నిమ్మకాయదు ఏదద్దు అది మ్యాంగో వష అయితేనే సెట్ అయితుది
ఆ కానీ ఇప్పుడు పచ్చడి లేదు కదండి అండి పచ్చళ్ అయిపోయినాయి మీ దగ్గర ఉన్నాయా
ఇంకా నిన్న రెండు కాయలు కలిపయండి పొద్దున రాప ఆ ఎ వంద వస్తాయి తీసుకున్నాయి ఇరవై రూపాయలకి ఒకటి
అవు కాదండి అరటి చేతి
ఆ అయి కాయవ్ అప్పుడే ఆడా మాకు మార్కాయలు కాసే తైంగాల ఇంకా అలా ఉండ ర వాళ్ అయితే కాశై ఇప్పు పన్నలు ఇప్పుడే నంగా మాకు ఇంటి ముందు అన్న వస్తాయి మాక ఆ ఇకా బయటి టీ పోయి తెచ్చిస్తాడాన్డి మాయన హెట్ బజార్లో తెస్తాడు
జు ఏమ్ కూరగాయలు తెచ్చారన్డి
ఇయ్యాల దొండకాయ్ కూర ఇన్గా దోస్కాయ కూర చెయ్యాలండి ఉమ్ మామ్మయ్కోక కురా మాకొక కూర గామె ఏదింటె అది అదే లేకుంటే ఏది ఒక్కటే కూర జేస్త
ఆమ్ హ
రం చేసా ఇంకా చెప్పాలండి ఆ పూజ ఎందడి
పోయిందండి ఈ పూజ
అ మేముది ఆ అయిపోయిందండి పొద్దున్నే పూజ సాం చేసే పోయి ముటిస్తం అప్పుడు ఆకపోయి ఏమటి చా
గుడికిళ్ళారా అడి వెళ్తారా లేక్ ప్రతి పూజ ఒకక్కటే చేస్తారా
ఇట్లా మామూలుగా ఇంట్లోనే చేసుకుంటా ఎప్పుడన్నా పండడుగలకి బయటకి పోతాం గుడికి
ఆహ మీకు దగ్గర్లోనే ఉందా గుడి
ఆ దగ్గరండి ఆ ఇంకా సరే అండి పనిన్నదండి ఆ పని ఉన్నదండి మళ్ళీ చేస్తాండి
ఆ సరే అండి